హలో
ఎక్కడికి వెళ్తరిప్పుడు
ఎటన్నా బయటికి వెళ్దామని ప్లాన్ వేసామండి బట్ తెలియదు వాళ్ళు ఓకే అంటే వెళ్తాం ము తిరుపతి ఆర్ చి తిరుపతి అంటు ఆల్రెడీ తిరుపతి అరుణాచలం వెళ్ళాము ఇప్పుడు అరు కోవార్ గోవా బోదామ అని అనుకుంటున్నాం ఇగ మా అన్నల వాళ్ళద్దయ మా అన్నలు ఏమంటారో ఇంట్ల పర్మిషన్ ఇస్తే మా అన్న ఓకే పోదం రా చెల్లి అంటే కథం సట్టు
ఎటు డబ్బులు ఉండాలి కదండి
డబ్బులు అది ఏం చేసుకుంటాం లేండి లోకం లో
చేస్తుంటారా ఎంత అవుతుందండి మాక్సిమం ముగ్గురు నాలుగురు వెళ్ళడానికి మేం ట్రిప్ కి ప్లాన్ ఎసినం
ఇక గోవా అంటే ఖర్చు బాగానే అవుతలేండి ఇప్పుడు అంత బడ్జెట్ ఇక వాళ్ళని కూడా మనం ఇంట్లో వాళ్ళు అడగనేము మా దగ్గర కూడా ఎక్కువ బడ్జెట్ లేవు బట్టి అరకు అయితే ఈచ్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ ట్రైన్లో ఫైవ్ థౌజండ్ లో అయిపోతేయి
ఓకే
అటు ఆరకు వెళ్దామని ప్లాన్ చేసుకో అనుకుంటున్నాం ఆ ఏమైతుందో కూడా దే లీదు
ఇంకొకటి ఉండే కూడా సేంద్చేయండి అరకు అరకు ఎలా ట్రైనా లేదంటే ఆ ఏం అన్న వెహికల్ ఉందా
అరకుకి ట్రైన్వ లేకపోతే వెహికల్ ఉంటే వెహికల్ వెళ్తామండి
ఓకే అండి ట్రైన్ లేదు అంటే వెహికల్ ఉంటుంది నార్మల్గా మీకు దేంట్లో బాగు
మేము ఎక్కువ
మీరు దేంట్లో కఫర్ట అండి హలో
నేను ఎక్కువ ట్రైన్ లోనే వెళ్తాను
టైన్లో వెళ్తేరా ట్రైన్ లో కంఫర్ట్ అన్నమాట
ఉమ్ ఫుల్ కంఫర్ట్ అండి
ఏం ప్రిపేర్ చేస్తారండి నార్మల్గా అఔట్సైడ్ ఫుడ్ల మీరు
ఔట్సైడ్ సైడ్ ఫుడ్ లో నార్మల్ గా కొన్ని కొనే చేస్తాను మరి అంత పర్ఫెక్ట్ అయితే కాదు
అండి
మరి అంత పర్ఫెక్ట్ కాదు నార్మల్ గా లైట్ లైట్ గా ఏదో ఒకటి కుక్ చేస్తారు చికెన్ బిర్యా నీ గానీ ఒక తందుూర చికెన్ గాని ప్రిపేర్ చేస్తా
అ నార్మల్గా లైట్ లైట్గా
బిర్యానీ చేస్తాను లేదా హలో వినిపిస్తు ందా
ఇది నాది ఇంకో మొబైల్ కి కొం అది పని చేయడండి అప్పుడప్పుడు కష్టట్ అయిపోతుంటాది అవి కట్ అయిపోయింది ఆటోమేటిక్
ఓకే
అదే అవ్వలేదు అనుకుంటా మీకు ఒకసారి చూడండిది వన్ పేమెంట్ అని ఇప్పుడు చేయండి పర్లేదు చేయండి ఒకసారి మళ్ళీ ట్రై చేయండి నేను వేరే చెప్తాను ఒకసారి చేయయండి వేరే చెప్తాను చేయండి వదీనిలో సెండ్ చేస్తాను చూసుకుని చేయండి
ఓకే అండి
దీనిలో పాంపతన్నాను చూడండి
ఈ రోజు డే ఏ డే ఇలా జరిగింది
హ్మ్ చెప్పండి
ఈరోజు మీరు ఎలా జరిగింది
అర్థం గాలేదండి
ఈ రోజు మీ డే మొత్తం రోజు మొత్తం ఎలా జరిగింది?
నాది నార్మలే అండి ఏమున్నది పెద్దగేం లేదు నార్మల్గనే జరిగి ఇపుడు
అవునా ఈరోజు బానే ఉందండి క్లైమేట్ కూడ బాగుంది కొద్దిగా
చెప్ చూద్దామ్ దానికి చేయండి
రాట్లే అండి ప్లీజ్ డిస్కస్ విత్ ద కాలర్ అంట
ఉమ్ ఎందుకలా వస్తుందొ
తెలీదండి
ఓకే ఓకే ఇంగొకటి చెప్పనా అండి ఇద్ జెప్తా దీనికి ట్రై జేయండి దేనికి ఇది మిక్ పెడతాను చూడండి
ఉమ్, ఈరోజు ఏం స్పెషల్ జెస్కున్నారు మరి
ఇయాల చికెన్ తెచ్చుకుందాం అనుకుంటున్నాండి
అవునా
ఉమ్ చికెన్ దెచ్చుకొని మంచి ఫ్రై చేస్కోని దగ్గరికి తిందా
శ్రేయాన్షి తెచ్చుకొని
చ్చుకోవాలండి
తెచ్చుకోండి
సరే అండి థ్యాంక్ యూ కంపల్సరీ మీ మాటన్నరు కదండి కంపల్సరీ తెచ్చుకుంటమ్ కపల్సరిగ తెచ్చుకుంటామన్
వి హవ్ ఫన్ అండ్ జాయ్
మీరు హ్యాపీగుండడి
ద పర్సన్ యు ఆర్ కాలింగ్ ఇస్ బిజీ
బిజీ నా అండి, ఎందుకండి? నేనెక్కడ బిజీ ఉన్నానన్
ఈ మధ్య మీరు ఎటన్నా షాపింగ్కి గానీ, ఎటన్నా వెళ్ళారా?
ఆ లేదండి నార్మల్గా ఏటైతే వెళ్ళలేదండి ఏటైతే వెళ్ళలేదండి మీరు వెళ్ళారా అండి?
నేనెటు వెళ్ళలేదండి మొన్నా బయ్టికి ఎళ్దామనుకున్నా బట్ క్యాన్సిల్ అయిపోయింది మా ఫ్రెండ్ హాస్పటల్లో ఉంది సో తర్వాత వెళ్ళాలి
గందుకండి
నార్మల్ గా మా ఫ్రెండ్ వాలింటికి ఊకే రా రా అంటుంది చాలా మిస్ అయితుందంట నన్ను మా డిగ్రీ ఫ్రెండ్
ఉమ్ హు
ఎళ్దామనుకుంటున్నా ఇంగ వెళ్ళాలి తర్వాత. తనిట్ల హాస్పిటల్లో వర్క్ చేస్తది, ప్లస్ అలానే తనకి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందంట.
ఉమ్ హు, ఓకె
ఏ సో ఇగా కొద్ది రోజులాగినంకన్నా ట్రై జేయాలి, పోవాలి
ఓకే ఇగ అందుకోసం ఎల్తరా
అవునండి
వెళ్ళండి వెళ్ళండి ఫ్రెండ్స్ తో వేలడం మంచిది వెళ్లండి ఇప్పుడే మంచిదే కదండి కలవండి కలలే ఎప్పుడైనా మంచించిది
తం వెళ్తాం ప్లాన్ చేస్తాం
ఉమ్ చేయండి మంచిగా ఉంది ప్యానింగు మీకు సీ ఫుడ్స్ అంటే ఇష్టమ అండి
నార్మల్గా తింటానండి
హలో
నార్మల్ గా తింటాను సీ ఫుడ్స్
ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారండి
ఎక్కువ నాకు సీ ఫుడ్ లో ప్రాన్స్ అంటే ఇష్టాం అండి
ఫ్రాన్స్ అంటే ఇష్టమా బాగా తింటారండి కానీ వాసన వస్త
నేను అది నేను కడగను కదా మా మమ్మీ వండి పెడతాది నేను తిని పెడతా శుభ్రంగా
అదే లెండి మమ్మీకి హెల్ప్ చేయర
అంటే నాకు ఆ స్మెల్ నచ్చదండి తో కొద్గా అంత తిననో నేను ఎక్కువ బట్ అప్పుడప్పుడు ఏదో తప్పా అంటే ఇష్టం నాకు బట్ నేను
ఇది మరి బాగుంది ఇష్టంంగాని దాన్ని కడగడం ఇష్టం లేదండి ఇది ఎక్కడి మే తినాలి కదండి ఇష్టం ఉన్నప్పుడు కడగాలి మీరే తినాలి కదా మీ చిన్న పిల్లలు కాదు కదా మమ్మీని ఇబ్బంది పెట్టేటాని నెక్స్ట్ టైమ్ మీరు కడగండి మీరు ట్రై చేయండి
ఓకే ట్రై చేస్తాను
మీరే ట్రై చేయండి బాగుంటుంది ఏం చేస్తూ ఉంటారంండి నార్మల్గా ఇంట్లో ఫుల్ డే
మమ్మీకి మార్నింగ్ హెల్ప్ చేయడం ఇల్లు ఉడవడం బట్టలు ఎండేయడం చేస్తాను ఫ్రెష్ అప్ అయి తిని
ఉ
ఆఫ్టర్నూన్ కొన్ని న్యాప్ వేస్తానండి మంచిగా మధ్యాహ్నం
ఓకే
దని తర్వాత అంటే తిని పడుకుంటాను లేచాక మమ్మీకి టీ పెట్టించి డిషెస్ ఏమైన్నా ఉంటే అన్నీ వాష్ చేసి మళ్ళీ ఫేస్ క్ చేసుంని నాకేమైనా క్రేవింగ్స్ అయితే ఏదో ఒకటి మ్యాగీ పానీపూరి
మ్యాగీ మంచిది కాదండి మ్యాగీ ఎందుకు తింటారండి ఉకే మీరు
నా ఫేవరెట్ అండి మ్యాగి
ఏం ఫేవరెట్ అండి మ్యాగీ తినద్దండి హెల్త్కి మంచిది కాదు
ఓకే అండి
ఓకే మ్యాగీనండి ఎప్పుడు చూడండి మ్యాగీ మ్యాగీ అనుకుంట మ్యాగీ తిన్నద్దు అండి హెల్త్ కి మంచి కాదు అవాయిడ్ చేయండి మ్యాగీ
ఒకే అండి చేస్తాను
నెక్స్ట్ టైమ్ నుంచి మ్యాగీ తినకండి
ఓకే అండి తినను లేదండి నేను ఇప్పుడు తిననండి బంద్ చేసినా
చేయండి బంద్ చేయండి మ్యాగిస్ మంచిది కాదు హెల్త్కి అసలే మంచిది కాదు డ్యామేజ్ అవుతుంది కదండి మల్లా ఎవరు చెప్తారంండి మీకు హెల్త్ బాగాలేకపోతే మళ్ళా పంపియాల కదండి చూను మీ స్కూల్ లైఫ్ లో మీ ఫ్రెండ్స్ పేరు ఏంటండి బెస్ట్ ఫ్రెండ్స్ పేరు
నా స్కూల్ లైఫ్ లో అంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరండి నాకు ఇంటర్ లో ఇంటర్ డిగ్రీ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ అంటే హాయి అంటే హాయి బాయ్ అంటే బాయ్ అనే వాళ్ళు ఉన్నారు
ఇంటర్లో ఎవరండి
ఇంటర్లో లిఖితాశ్రీ అని ఒక అమ్మాయి ఉంటదండి తను తను ఇంటర్ అయిపోయినాక క్లోజ్ అయింది ఇంటర్లో ఉండేటప్పుడు సౌమ్య అమూల్య ప్రగతి వీళ్ళు ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎంటర్ అయిపోయినాక కానీ ఏ లిఖిత బాగా క్లోజ్ అయిపోయారు
ఓకే ేబ్ బాక్ోజ అండి మీరు
ఆ అండి
ఇంక ఎవరన్నా ఉన్నారా బెస్ట్ ఫ్రెండ్స్
బెస్ట్ ఫ్రెండ్స్ డిగ్రీలో వచ్చేసి వైష్ణవి అని ఉంటది
ఓకే అండి
హ్మ్మ్ మా ఫ్రెండ్ లిఖి త వల్ల నాకు ఇద్దరు దోస్తులు అయ్యారండి అజయన్ శ్రీనాథన్ ఉంటారు
ఓకే ఓకే
వాళ్ళు కూడా మంచి వాళ్ళక